హలో
కా కారడి
వినిపిస్తందికా
అ
ఏదో గాలి సౌండ్ వస్తంది ఎందుకనేసి
మళ్ళీ ఎప్పుడు
కొద్దిగా వాయిస్ కట్ అవుతాందుకు
ఒక్క నిమిషం ఉండా
ఆ
ఇప్పు
ఆ ఇప్పుడు వినిపిస్తుది వర్షం పడుతుంద మీకు
కొంచెం మడం ఉంది అక్క
ఆహా ఓకే ఆ ఇంకా చెప్పాల
తిన్నారా
ఆ తిన్నాం పప్పు అన్నం తినం మీరు
మేమా ఎగ్ తిన్నామండి ఈ రోజు
ఉహు ఉహు
ఏం చేస్తున్నారు
ఏం లేద అక్క ఊరికే తల దూగచుకుంటున్నా మా అమ్మ తోటి అంతె
మేము ఖాళీగానే ఉన్నాం ఈరోజు
ఉహు ఇంట్లోనే ఉంటారా మీరు
ఆ ఇంట్లోనే ఉంటాను అక్క
ఉహు పిల్లలు ఫోర్ క వస్తారా
ఆ పిల్లలు వాళ్ళే వస్తారు దగ్గరలోనే కదా స్కూల్ లో అందుకు వాళ్ళే వస్తారు
మ్ హు మ్
మీకున్నారా పిల్లలు
ఆ ఒక పాప బాబు పాప సెకండ్ ఇయర్ బాబు కింగ టూ అండ్ హాఫ్ ఇయర్స్
ఓకే
ఆ ఇక్కడ ఆంగల్వాడి ఇ పోతాడు బాబుని పాప చైతన్య స్కూల్కి పోతుంది
మ్ హు
వా
పాప సెకండ్ క్లాసా
ఆ సెకండ్ కళ్యాణ దుర్గంలో చైతన్య పోతది
ఆదే
మ్
బా చెప్తారా పిల్లలకి
బా చెప్తారు. డబ్బులు బీకుతారు చెప్పుకోక్కకుంటే ఊరికే ఉంటారా పేరెంట్స్ వేల వేల ఒక్క రోజు వెనక ముందే త్రీ టర్మ్స్ ఉంటది ఫీజు
అవునా
ఫస్ట్ టెర్ము స్కూల్ స్టార్ట్న గట్టించుకుంటారు మళ్ళీ ఆ సెప్టెంబర్ ఒక టర్మ్ మళ్ళీ ఫిబ్రవరి ఒక టర్మ్ ఉంటది ఒక్కో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ ఎనక ముందు అయితే చాలు ఫోన్ జేసా వత్తర్ ఫీజులు కట్టండి ఫీజులు కట్టండి అని
అ చెప్
ఆ తవుడ్ మనీ ఆ అట్లా తవుడు మనం కూడా వోర్ ఫోర్స్ చేయాల అనుకుని ఫిక్స్ అయిపోయినాం మేము కూడా
మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు ఏం పట్టించుకోరక్క
ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా వత్తరు వాళ్ళు టీచర్తో మాట్లాడితే ఏం రాదు మంత్లీ మంత్లీ పేరెంట్స్ మీటింగ్ పెడతారు కదా
అవునండి
అప్పుడు మంచి క్లాస్ షూట్ అటెండ్ కావాలీ పేరెంట్స్
ఆ
డు వాళ్ళ అదేంది ప్రోగ్రెస్ కార్డు చూపిస్తారు అప్పుడు ఆ సబ్జెక్ట్స్ ఏవి ఉండా ఆ టీచర్స్ని ప్రిన్సిపాల్ దగ్గర పిలిపిస్తారు ప్రిన్సిపాల్ పిలిపిస్తాడనమాట
ఆహా
అప్పుడు మనం చెప్పేసి చెప్పాల పిల్లల్ది పిల్లల ఇష్యూ కూడా ఉంది మీ ఇష్యూ కూడా ఉంది కొంచం కేర్ తీసుకుంటే పిల్లలు ఇంప్రూవ్ అవుతారు అన్నట్లు చెప్పాల అప్పుడు చెప్పచ్చు కేర్ తీసుకుంటారు ప్రిన్సిపాల్ ఎదురుగ వాళ్ళు ఏం మాట్లాడలే సరింగ మాదే తప్పులు అనుకుని ఉరికైపో తరు వాళ్ళకు మనం సెపరేట్ వాళ్ళకి చెప్పినమంటే వాళ్ళు ఏం పట్టించుకోరు
ఆ అది కూడా నిజమే పిల్లలకి మనం ఇట్లుంది అని చెప్పినా కూడా పిల్లలు బట్ ట్టించుకోరు టిచర్లు కూడా పట్టించుకోరు
ఆ నాకు ప్రిన్సిపాల్ ఎదురుగ చెప్తా మీ అంతే
ఆయన కూడా ఒకొక్కసారి వాళ్ళ సైడే నిలబడతారు కదా వాళ్ళు కూడా ప్రిన్సిపల్స్ అన్నా కూడా
ఆ ఏంటి మాకు టీసీ ఇచ్చేసెండి మేము పోతామంటే మడ్సంగ్ కుదుతారు వాళ్ళు ఏ చైతన్య నారాయణ బ్రాంచ్లు కదా అవి వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళకి స్ట్రెంత్ కావాలా ఫీజులు కావాల అంతే ఆ వేరే స్కూల్స్ అట్లా మాట్లాడతారేం గాని ఈ బ్రాంచ్ చైతన్య నారాయణ అట్లా మాట్లాడేకి లేదు ఏమనంటే టీసీ ఇచ్చేసానుంటే టీసీ ఇస్తే వాళ్ళకి లాస్ అవుతది
అది నిజమే పిల్లల్ని బయటకి పంపియరు వాళ్ళు
ఆ ఏం సేపు ఉన్నా ఇంకా అటికి తగ్గించుకునే పోతారు కానీ బయటీకి పంపీరు మన ఏమన్నా ఎక్కువ మాట్లాడితే టీసీ అడుగుతామని వాళ్ళు భయపడతారనమాట
అవునులేండి మనకి ఇప్పుడు పిల్లలకు కావాల్సింది చదువు కరెక్ట్ గా చదువు చెప్ అంటే మనం ఎందుకు టీసి అడుగుతాం
ఉ అదే మీకే మేలక్క గవర్నమెంట్ స్కూలీ
ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూ స్కూల్ కేసా కానీ పిల్లలు చదువుత ఎల అయినా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు లేదంటే లేదు గవర్నమెంట్ స్కూళ్ళోకి వచ్చే టీచర్లు కూడా అంతే ఉంటారు
కొంతమంది బాగా చెప్పే వాళ్ళు ఉంట గవర్నమెంట్ ఏం చెప్పేక్ లేదు మనం వాళ్ళు చెప్ప నా ఇన్పల్లా చెప్పుపోతే ఉపోండాల అంతే అదే గవర్నమె ప్రైవేట్ అయితే మనం డబ్బులు కడాతం కాబట్టి మనము దబ్బయి మాట్లాడొచ్చు గవర్నమెంట్ ఏం మాట్లాడేకి లేదు కదా
అవునక్క అదేమ నిజమే ఎందుకంటే మనకి ఆటోమేటిక్ గా మనం ప్రిన్సిపల్ దగ్గర రైస్ చేయొచ్చు కంప్లైంట్ అది ఇది అని చెప్పి కానీ వీళ్ళు అలాగాదే మనం ఏం చెప్పినా వినే స్టేజ్ లో ఉండరు
ఆ ఏజ్ ఎంత పిల్లలకి
పిల్లల ఇంకా చిన్న పిల్లలేక్క ఒకరూ థర్డ్ క్లాస్ ఒకరూ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు
ఊహు
ఉ మీ మీరిద్దరే ఉంటార మీరు మీ పిల్లలు ఇద్దరే ఉంటారా
ఆ మేము నలుగురం ఉంటాం
హ్ మీ అత్త మామ మీ అమ్మ వాళ్ళ ఎవరు సపరేటా వాళ్ళంతా
ఆ ఎవరికి వాళ్ళు సప్రేట్ ఉంటాారు
ఆహా అవునలే ఒకతేనా
ఆ నేను మా సిస్టర్ ఉంటారుా
ఉహు ఇద్దార మీరు
ఆ మేమిద్దరం
అన్న తమ్ముడేవరూ లేరా
ఆహా లేరు లేర్
ఆహా అదే పెళ్లయిందా మీ సిస్టర్ కి
ఆ అయ్యిందక్క మా అక్క పెద్దది
అవునా
నేను రెండో ఆమె
ఉహో ఏ ఊరికిచ్చారు
ఇంకా వాళ్ళది టౌన్ ఏం కాదు కానీ వాళ్ళుదేదో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు మా బావ గారు ఆ ఫ్యాక్టరీ ఏదో ఊరు చెప్తారు కానీ నాకు తెలియదాక్క అది.
ఉహూ ఓకేఓకే ఆహ్.
మీరేం చేస్తారు మీరిద్దరైనా పిల్లలు మీరు మీ ఆయన.
ఆహ్ మాకు మా అత్త మామ ఉంటారు.
ఆహా ఓకే.
మా ఆయన ఒక్కడే మా దగ్గర ఉంటారు.
అవును లెండి.
ఆహ్.
మీ అమ్మా నాన్న వాళ్ళు.
నా మాకు ఒక అన్న నేను.
ఉహూ.
మా అమ్మమ్మ నా.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా ఏం చేశారా లేదా ఏమన్నా.
లేదు పాపకి ఈ రోజు తలనొప్పివస్తుందని స్కూల్కి పోలేదు. సూర్య హాస్పిటల్ కి చూపించిన. ఇగ బాబు మధ్యాహ్నంమే వస్తాడు ట్వల్వ్ ఓ క్లాకే వస్తాడు వాడు.
ఉమ్ చిన్నపిల్లోడు కదా.
ఆహ్ వాడు ఇక్కడ అంగణవాడి అయిపోతాడు ఊర్లోనే వాడు పన్నెండు గంటలకు వస్తాడు పాప ఈ రోజు. పోలేదు బాలేదు అనేసి. ఉమ్ రోజు ఫోర్ ఫోర్ థర్టీకి వస్తది.
మరి ఇప్పుడు పాపకు బాగాలేదన్నారు కదా హాస్పిటల్ కి తీసుకెళ్లరా.
ఆహ్ మార్నింగ్ ప పొద్దున్న పది గంటల కూడా పిలుచుకపోయి చూపించుకుని వచ్చిన.
ఏం చెప్పారక్క.
ఈ ఇంజెక్షన్ వేసి టాబ్లెట్ ఇచ్చినారు ఈ క్లైమేట్ ఉండడం వల్ల ఇట్లా అయిందంటా. అంట అందుకనేసి టాబ్లెట్ ఇచ్చినారు కూల్ క్లైమేట్ గాలి ఎక్కువ ఉంటుంది కదా ఆ గాలికి. స్కూల్ కిపోతుంటారు పిల్లలకి అన్నీ వస్తాది కదా దుమ్న్నలునంతంటా. పిల్లలకి ఒక్కరికి వస్తే ఇంకా అందరికీ వస్తది.
అవును అది సపుతుంది కదా కోల్డ్ కాఫ్ అనేది అంటువ్యాధి లాంటిది.
ఉమ్.
మరి ఏమన్నా ఒకసారి ఐ టెస్ట్ చేపియాల్సి ఉంటది అంటే ఐ చెకప్.
ఆహ్ ఐ చెకప్యే ఫోన్స్ చూడదు టీవీ చూడదు ఏమి చూడదు ఆ పాపకు క్లైమేట్ చేంజ్కే అట్లా వచ్చింది వాళ్ళ. ఫ్రెండ్ ఆ పిల్లకి టైఫాయిడ్ వచ్చిందంట అది కొంచెం ఈ పిల్లకి అటాచ్ అయినట్టుంది.
అవును నేనేమన్నా పిల్లలకి ఇప్పుడు ఉన్న ఏజ్ లో పిల్లలందరూ. ఫోను టీవీలు అన్ని చూస్తూ ఉంటారు కదా అందుకు అడిగా.
ఎప్పుడో చూస్తే టీవీ చూస్తదంతేగాని ఫోన్ ఇచ్చలేదండి.
మేలక్క పిల్లలు చానా బెటర్ అట్లుంటే.
ఉమ్ ఫోన్లు ఇస్తే మన ఫోన్లు పోతాయడ వాళ్ళు చూసేది కాదని ఇక వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లం మాక్
ఫోన్ తెచ్చుకనే మన కోసం ఫోన్ తెచ్చుకుంటే పిల్లలే పళ్ల కొడతారు.
ఆహ్ దానికి మేము ఇచ్చలేదు ఫోన్లు టీవీ చూడు కావాల్సి ఉంటే గాని ఫోన్ మాత్రం ఇచ్చలేదు. పైన గ్లాస్ పోయినుంటే రెండు వందలు పెట్టాల ఆహ్ ఇంగ్లీష్. ప్లే పోవాలంటే ఇంక రెండు వేలు పెట్టాలి డిస్ప్లేయింగ్ పోతే నే అందుకనేసి ఇచ్చేలే
ఆ ఒక్కసారి డిస్ప్లే పోయిందంటే ఇంకా ఫోన్ పని చేసినట్టే ఇంకా మళ్ళా
నాది అలానే ఒకసారి డిస్ప్లే పొయ్యింటే మళ్ళా ఎయిపిచ్చుకొచ్చా మళ్ళా స్పీ కర్ పోయిందని ఎయిపిచ్చినా అప్పుడు సరిగ్గా వెయైయలేదు డిస్ప్లే ఇంక అంతే
ఉమ్ ఆ స్పీకర్ ఇంకా ఒక్కసారి పోయిందంటే ఇంక అంతే గర్రు గర్రు గర్రు గర్రు అంటది
అదే కొత్త ఫోన్ తెచ్చుకున్నాక ఇంకేం చేస్తా తప్పదు ఇంకా ఫోను మాట్లాడాలి కాల్ అది ఇది అంటే
ఊ అండి ఊ ఇంట్లో ఒక్కటి బయటకు ఉంటే ఫోన్ సరిపోతది వాళ్ళతోనే ఉండి ఇంట్లో లేకు ఇంటి ఇబ్బంది అవుతాదని తీసుకునేదంతా మనం
ఔ ఆ ఉండాలి కదా వాళ్లకు ఇంటి దగ్గర ఎలా ఉన్నారు ఏం కథ మనం వాళ్ళు ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా చూస్ కొన్
ఊ
ఫోన్లు ఉంటేనే క్ ఆ మాట్లాడుకోవడానికి ఏదన్నా చోరుతనో మాట్లాడేకి ఇబ్బందం ఆ ఫోన్ లేకుంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా అనేది తెలియక టెన్షన్ లో పడుతంటాం
ఇంకా చెప్పాలక్క
ఇంకేం ఉందబ్బా చెప్పాలి మీరే ఇంకా
ఇంక ఏం లేదు నైట్ కి ఏం చేస్తారు ఉందా
చెయ్యాలి అక్క ఇంకా ఎగ్ ఎగ్ చేసాము మధ్యాహ్నము నైట్ కి ఏదో ఒకటి చెయ్యాల వాళ్ళ పిల్లలు యాడో ఉండారు కదా
ఊహూ పిల్లలు ఆడే తినేసి వస్తారు కదా ఆడే తినేసి వస్తారు కదా పిల్లలు
ఆహా లేదక్క ఆ పిల్లలకైతే ఇక్కడే చెప్పింది
స్కూల్లో పెట్టరా
మధ్యానానికి పెడతారు కానీ నైటుకు పెట్టరు కదా
అదే మధ్యానం అడుగుతున్నా హా
అయినా పిళ్ళోళ్ళు యాడ తింటారు అక్క మా పిల్లలు అయితే బయట ఆ స్కూల్లో ఫుడ్ తినరు ఫుడ్ కదా కొంచెం ఏదో ఒక్క దాని కోసం అని గవర్నమెంట్ స్కూల్ కు వేసాం అంతే
ఆ అంతే ఇప్పుడు ఒక్కటైనా సరిపోతాది లెక్ ఇ చిన్న క్లాసెస్ యే కాబట్టి ఏం కాదు కొంచం పెద్ద గే
ఉమ్ ఒక ఫిఫ్త్ సిక్స్త్ వరకూ ఏసి పిల్లల్ని మళ్ళా ప్రైవేట్ కి ఏద్దాం అనుకున్నాం
అదేం ఉంది ఆస్ ఎయిత్ నుంచి ఏసినా కూడా మీరు నైన్త్ కి టెన్త్ కి కవర్ అయిపోతారు ఇప్పుడు చిన్నయి ప్పుడు చిన్న క్లాసెస్ యే కాబట్టి ఏం టెన్షన్ ఉండదు ఎయిత్ అట్లు ఏసినారు అనుకో కవర్ అయిపోతారు
సిక్స్త్ సెవెంత్ నుండి స్టార్ట్ చేస్తే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో మెయిన్
ఆ ఆల్మోస్ట్ ఇంక ఇప్పటే టెన్త్ పబ్లిక్ లేదంటారు ఇంగ ఆల్మోస్ట్ మన పిల్లలు చ్చేపాటికి ఇంగా డౌటే పబ్లిక్ కూడా టెంత్
అవునులే అక్క మా పిల్లలొచ్చే టైం కి